ఏం చేస్ నవ్
ఏం చేయి లే తింటున్న నువ్వు
ఈవింగ్ వరకు ఉంటారా ఇక్కడే
ఆ
నే ఎళ్ళిపోదాం అనుకుంటున హ్యాన్ తచెయోద్దు హలో
హలో ఎక్కడ్ మరి చేసుకున్ న్నప్పుడు నువ్వు ఎందుకులా డైలాగ్ సెప్ నవ్ నాకెవర్ ఫ్రెండ్స్ లెర్ కాబట్టే మా అమ్మక్ చెప్ కుంటానక్క నువ్ కుడా అనవ్ కద నువ్వెందుకని అందర్ త్ గొడవ్ పెట్టుకుంటునావ్ నేన్ కాద్ చిన్న చిన్న విష్ యాలక్ అక్క నేన్ సీనియరై నప్పుడు నువ్ నేన్ ఎలా అనగలుగుతావ్ అక్కడ తప్పు నీలా నీ నీ వైపే ఉంది నేను చెప్తున్నా కదా నేను చెప్తే కూడా నమ్మవా
నేను అక్క దగ్గరికి వెళ్ళి లేపిన చుస్ అన్ని ఆ సరే ఇట్లా మళ్ళుకుంటేనే నేన్ అడిగా సరే నేను ఇప్పుడు కడగలేను మళ్ళీ కడుగుతా అని చెప్పుకుంటే బాఉండు
నువ్ కూడా ఇను అక్క లేసునమ్ కదా ఎందుక్ నన్ అడుగుతున్నావు కడకమని అనిన్ వెంట్నే సరే అక్క నువ్ కడిగిస్తావ నన్ కడుకోమ్ టావామ్ సర్లే నేను కడుక్కుంటాలే అక్కడితో అయిపోయ్ ఉంటంది కదా ఎందుక్ దాన్ని అంత పెద్ద గొడవ చేసు ఉన్నావ్ అర్ చేస్తునవ్ కోపడుతునవ్ ఏడ్ చేస్తునవ్ అక్క చూసేదాన్ని బట్ టుంటాది నాక్ గాద్ చా కత్ అన్ని నీ నీక్ అనుకులుండ్ న్యూ మన పని అనుకూలంగా ఉండాలంటే మీ దగ్గర కూడా ఎందుక్ పడల్ చేప్పు ఒక సీనియరై ఉండి మనమ్ మనం మనమ్ ఫ్రెండ్స్ కాబట్ ఎ విను ఇ అందుకని కడగ మంటునాను మనమ్ మనం ఫ్రెండ్స్ కాబట్టి వంద అనుకున్నా మనం ఓమన్ నుండ్ గలుగుతాం ఆమె ఒక సీన్ యర్ కాబట్టి ఎలా ఉండి తది గమ్ము నా
అట్టటప్పుడు ముందే చెప్పాలి ఆమె కదా లినియన్స్
గ పడినప్పుడు గొడవ పడినప్పుడు నువు రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడాలి కామెడీగా ఉన్నప్పుడు ఎలా పలుచుకునా ఏం పీల్చుకుని ఏం ఉండదు లైఫ్ లో వాళ్ళు గొడవ పడ్డారు వాళ్ళతో మాట్లాడొద్దు వాళ్ళ మొకలు చూడదు ఎందుకు ఎందుకు పోతానన్నవు
నాకు నచ్చాలా ఒక్కరు ఒకరి పోతే ఒకరు ఊరికి మంటే రోజు గొడవలకి వస్తా అంట
మెట్వ అవుతుంది అంతే వాళ్ళందరూ అందరు ఒక మనిషితోనే ఎందుకు గొడవబడతారు మన మనలో ఏదో మిస్టేక్ ఉందని మనం తెలుసుకోవాలి మనలో మిస్టేక్ ఉంది కాబట్టి ఎందరితో మనకు గొడవ వస్తుందని అర్థం చే ఆమెమంటే నేను ఇయ్యాలా ఆమె సీనియర్ సరేమె ఆమె చెప్తే నేను ఎందుకు చెయాల ఆ అక్క నీకు ఎన్ని చేసుంటది చెప్పు అది కాదు నేను ఎత్ ఎయి ఇది ఉంటది ఆ అంతలోపల చెప్పపోతు అమే మరిస్తే పడతామా అందరు ఒకేలాగా ఉండరు కదా నాకు నచ్చదు ముందే చెప్ప ఎన్నో సార్లు చేపిన అలా అని సీనియర్ మీద అరుస్తవ ఇలాంటిని చెప్తా అను ఇప్పు అందరికీ చెప్పదు సరే అగు వాళ్ళు తిత్తారు నువ్వు తిట్టావ్ ఆడికి అయిపోయింది ఎంత క మళ్ళీ ఎందుకు అర్రుస్తున్నావు ఏడుస్తున్నావు ఎందుకు ఎంత అవసరం నువ్వు గొడవ పడ్డాక నువ్వు గొడవ పడు అంతే అక్కడకి అయిపోయింది మళ్ళందూకు అరవడం మళ్ళ ఎందుకు ఏడవడం లైఫ్ గురించి ఎందుకు వెళ్ళిపోతాను చచ్చిపోతాను మీ అమ్మ అడి ఇంట్లో పోయి చూడు నా పైన ఎంత బాధ ఉంటద మా అమ్మ ఏం అనిందో తెలుసా బిందు నీ బాగా చూసుకుకో నేను వస్తానో రాలేనో తేలేదు చెప్తే నాకైతే ఏట ఉంటది ఫోన్ లో మాట్లాడుతున్నా ఏడ్చినావు అనుకో నీ చంపపాగలకొడతా వచ్చినానంటే
మళ్ళీ నైట్ నుంచి గడవళంటా మొన్న నైట్ నుంచి అన్నీ తలుసుకుంటే నాకెంతంటది
ఉ అంట మాట్లాడవనీకో ఫోన్ కట్ చేసాస్త నేను ఏడవమక అటేపో తెలుపో వాళ్ళన్న ప్రా వాళ్ళన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడ ఉన్నాడని తెలుసు వాళ్ళకి నువ్ ఇంకా నీ ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళకి ఎలా ఉండద్ది నాకు తేలేదు అయిపోయిన తరవాత వచి చెప్పింది మే నేను వంద సార్లు చెప్న్నా మే చెప్పొద్దు వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నారో నువ్వు చెప్పద్దు అంటే పడును వాళ్ళు బధపడుతఉంటే ఆ పడని అన్నావు నేను చేసుకున్నాందు కదా ఒకరిని నమ్మి వచ్చినాక
నాకు ఇష్టమై నేను రాలా ఇంట్లో బంగ పడుకనుక ఎంత బంగా ఎంత సఫర్ అయ వచ్చినా నాకు తెలుసు అ ఎంత బంగా పడుకొని వచ్చినానో
మరి అన్నీ తెలుసిందనీవి ఎందుకు వెళ్ళిపోతానన్నవు నాకు ప్రశంందా అ ఎంత సఫ వచ్చందస్ చె వ్యాడమ్మాకా వాళ్క పెతుంటద బెస్న్ వాడుదా నా తసలుదు నేను చేసుకున్నాడానినికిదే మా నాన్న అది అది ముే ఇ చేసుకుంటా అన జీ మా మ మీ నాన్న అంత పారు పడినడు తెస
అవు కూడాండి ండదు మీరుండ హ్యాపీగా ఉండాలనే కదా నన్ను పంపిించండళ్ళు
సరేదు
అని విషయం తెలుసుకుదా ఎందుకు పంపించారు హ్యాపీి ఉండాలనేదా ఇ ఇ వచ్చిా గో బా నిందిపిన వాళ్ నపం తెద
సరేలేవ్ ఈ విసార్ బడ బడతేవ ఇం చెప్పద్ ఫస్ట్కేం అవసరం లేదు కానీ ఫస్ట్ ను మా నిీ మాట అందరు నళని కాదు నా పక్కనో మాటు కూడా నువ్ వినలాగంబ ఇగురేన్నా ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే ఫస్ట్ దాన్ని విను ఎందుకు రతారు వాళ్ళు అక్క జరిగేది అంతా చూస్తున్నారు ఏం జరిగి తెలుసు కాబడుతే ప సంత నువ్వు అసలు పట్టించుకుంటున్నావా ఎవర నేను చెప్తే వాళ్ళని తిరిగిరుస్తా ఉన్నా వాళ్ళని మంచిే కదా చెప్తున్నాండి
ఎవరు చెట్ మనుషమిరు
నువ్వు అట్లా అనుకుంటున్నావు అంతే వాళ్ళు అక్కడ జరిగింది చూసి నీ చెత్తన్న కూడా నువ్వేం పట్టించకో ంట తిగి వాళ్ళనే ఆ నన్ను కూడాంత సరే వాళ్ళంతే వద్దు నన్ను అరిచిలో
ఏ నేను ఇంటి కలిపోతా అందు
నన్ను అర్చనా సరే నేను సరేలే ఇ పిల్ం క అంతే నాకు ఇంకెందుకు బడవ తళ చెప్పేసి నేను బయటకు వచ్చేసా ఇంక మీకు చెప్పిన వేస్ట్ అనేసి
నేను హ్యాపీగా ఉండాల మీరుంటే నను ఉండాల హ్యాపీగా అందుకని మ నాన్న ఒప్పించుకుంట అవునా ఇంటికి కూడా మ నువ్ అప్పుడే వచ్చ ఇకి ఏదో ఒక వీ అయితే ప్రశాంతంగాండలే బోజ బ
అదంతా ఇతుడు బట్టు అదే అదిబట్ తితే ఎసటె ఫడ్ లేవ నను డి మార్ట్కిెల్దా వస్తావ ఆ నాకు క్యారీ బాక్స్ కావాలి ఈ క్యారీ బాక్స్ ఎంత పడింది
ఉ
ఎక్కడ కొన్నా ఎన్ని రోజుకు వచ్చింది ఆ సిక్స్ డేస్ నేను డయిట్ చేయలే ఏ తెలద ఉంది ఈవనింగ్ అట్లా అక్కడి నుంచి బ్యాగ్ పెట్టేసి
వద్దు ఇదో దీంట్లో కూడా ఉన్నాయి మీరు తిన్నారా ఆ సరే నీకు పెట్టింది ఏందే
ఈశవ
ఆ అవును
ఎంత తెచ్చినవ్
ఆ చిన్న గారి ఎందుకే చూడ్లేదు ఈడ పెట్టినప్పుడు ల్యాం చె ఫస్లోనే
చూ చూసుకోను నేను ఇప్పుడు ఇప్పు తింటది సరే లే ఎం అంట తినలేదా నువ్ నా ఏమో ఆ అ అ పడు జనీంద దది గు హలో హలో
అ
ఏంటి సైలెంట్ అయిపోనవ్ హలో మే సంతు నన్ను ఇరికించకు హలో హలో ఎ ఎక్కడికెళ్లావ్ నేను ఎంత సేపు హలో హలో అనాలి ఓ ని ఫ్రెండ్ ఏమ అనుకోకుండా ఒక టూ మినిట్స్ మాట్లాడచ్చు కదా టూ మినిట్స్ ఏం ఒక ట్వంటీ సెకండ్స్ మాట్లాడు నాకు కొంచెం క్లాస్ స్టార్ట్ అవుతుది అందుకని తర్వాత నేను మాట్లాడలేను ఆ తిన్న నువ్ పో హ్యాండ్ వాష్వి కిందకు వెళ్ళాలి నువ్వు రా మా క్లాస్ దగ్గరికి రా నేను వస్తా సరే సరే అయితే